హలో ఆ చెప్పండి కనాడా ఇక్కడ వేరే పదాన్ని ఇచ్చారు. వాయిస్ టైపింగ్ లో వేరే పదం ఉంది. తిన్నారా. అని ఆ బస్ స్టాండ్ కడ బస్టాం దగ్గర బండి సర్వీసుంగ్ అంట కార్పెట్ క్లీన్ చేస్తాను
దూరముజ
ఫ పస్ అహ్మద్ తోటే
దూరం ము మాట్లాడు
ఏంట ఎందుకు ఏను ఆ
డిస్టర్బన్స అత ఉ
ఎవరు డిసర్బన్స్ ఎక్కర ఎవరే మంట హలో హలో రాబోదు పండు హలో హలో డిస్టర్బెన్స్ ఏమిల్డు హలో
తిన్న
హలో ఆ తిన్న ఆ చిన్నా హలో చేపలు మీది
చికెన్
అవునా ఎన్నావా మరి నున్నా లేలీట పెట్రోల్ ఇది యాపిట్లో నుంచి ఫోన్పే చేసుకోవచ్చా
మాట్లాడుకు ఉండజాయి
అదే మాట్లాడుకుంటును ఇలా లౌడ్ స్పీకర్ లేదు ఏం లేదుగా
వయ కాాల ఇప్పు
అ ఎంత అన్నా అంటే
ఏేం చెప్తాల ఇంకా హలో
అన్న పోయవా అ నేను పోస్సుకుంటా బడీలో పోసు హలో ఆ
తరుపోతారు
చెట్టు లేదు ఖాలీ ఉందుకే ఈ
మ
వంద ర రలు పనిపోనావా
ఆ
పంద్ర వ పంట సూష్న్నా
మోహన
ఎప్పుడు
పొద్దున వెలిసినవు కానీ ఏం మెసేజ్
నువ్వు లేవలేగాని నైట్ పెట్టిన దానికి రిప్లైన్ అయ్యలే
న వేట్న నత
ఓకే అని పెట్నా గుడ్ మార్నింగ్ అని కూడా పెట్టతతే పెడతా కప్పుడే లేచి ముఖంగా కడుతానువు ను నేను పని పోయస్తా అంటే ఎట్లయినా మాట్లాడవచ్చు ఇలా
ఆ
బూతులు కాదా క మాట్లాడుతారు ఆ ఆప్ అన్నా ఆప్ చెప్పాలి మీ అమ్మ ఇన్న ఉంది కద నను అమ్మ
ఏడా
దరద్ర మార బస్ స్ట్యాండ్ బస్ స్టాండ్ కడన్న
ఒక్కతే ఉన్న
ఇప్పుడే వచ్చిందిను బయటికి
హ
ఒకక్కతిగా ముగ్గురు ఉన్నారు
ఎవరు
ఎవరో ఎదుోడట్టను అలా కూసురు
ఇంక మా అమ్మమ్మ లేదుగా
ఆ
మా అమ్మమ్మయితే లేదుగా
అర్ధం కాలే
మా అమ్మమ్మ లేదుగా
మీ అమ్మమ్మ ముందా
ఉంద
అగా లేాను ఇప్పుడు లేసింది లేదు
పెరిపోతాంది
మీ అమ్మమ్మ మీ అమ్మ ఏమో మరి అద్దాలు పెట్టుకొని ఉంది బస్ కోసం చూస్తాం
మా అమ్మమ్మ
అమమ్మ లేదు
హ
ఆ నన్న చూత ఏమయిద్దే
ఏంగా గదు
వీళ్ళ ఒకటే టెన్షన్ పడతాడు
ఏమంటా అంత తెలి గొడవైంది ఇంట్లో
ఎరుకి
మా చిన్న అంట అమ్ అమ్మ అమ్మమ్మ నిమ్మ అమ్మయ గతుందిమ్మ్మమ్మ నిమ్ మా చి ఇ మ ఎ గొ రడు
లేదుగా మీ అమ్మమ్మ ఇక్కడ
ఓ అయితే బాగుంటంది గురించి మామూ ఇప్పుడు అవసరం అంత బాగుందిడించి పోయింది
అవునా అడిపోయింది పాపం లేదు మరి మీ అమ్మయితే బస్ ఇచ్చిపోతాను
మా అమ్మ కి రపలు కూడా సల్
మసాల తెలాదా
ఆఓహా
అదే మీ అమ్మ బయటికి వెళ్ళాం అయిందండి
మా అమ్మని బిలికి ఇచ్చిండడి నేను బాగుండు పేపర్ మళ్ళా గోదా పెట్టుకుంటారను పిలిపి ఇ
ఉ
అ మేము ఇది తగాటుడే తప్పంద సలం
ఆ
మీేను ఇల్లు కట్టుడే తప్పయింది
అవును
ఇ మాట్లాడుతాడి ఎందు
అవురు
తిన్నావ
ఏంటో ఇప్పుడు నన్ను చూసేదో ముఖం మార్చుకుంటాంది గా మొత్తం ఏదొ తిన్నట్టు
ఏమంటాం లేండీ నా బిడ్డ మందిగి పుట్టిిందో ఏళ్ళంజె బిడ్డ ఎవనిగి పుట్టిిందో ఏంది ఏవతి ఎలాంటి కథలు పడుతాన్దో వెనక బజారు ముందు బజారు పోతే తెలుతది అది ఇది అంటే నా కోపం వచ్చి నేను అందాం అనుకున్న అవును ఎవరి ఎలాంటి వర్సవ ఇల్ కుండడా ఉండేటోళ్ళను అందాం అనుకున్నా
ఆ ఇగ ఎన్నంటె అన్ని బయట పడతయి ఇగా ఆమె బయట పడుతే నేను బయట బడుతా
నాది బడ్డా ఏం తప్పలేదుగ
ఆ నీదేం ఉన్నది పో తెలవంది ఏం ఉంది అందరికి తెలుసు చైన్ ఒకసారి టైట్ ఉందో చూడమ్మా అప్పుడే చేతులు కడుగుతానవ్ పనై పోయిందారా ఆ చెప్పురా
ఏడుస్తూ పెట్టిన వేస్ట్ ఇప్పుడుమ్ నేనైతే చెప్తున్న మా అమ్మనైతే న ఉండకుంట చెయ్యాలనుకుంటాన నేను కూడ ఉండము ఇక్కడ
ఏ అక్కడ మహబూబబాద్ లో ఉండుండ్రి సప్పుడుదేక
ఇల్లు బాగు చేయించలే మా అత్త
హ్మ్మ అది చేపిచ్చుకొని ఆడనే ఉండుండ్రి సప్పుడుదేక ఎందుకు లొల్లి అది చేపిచ్చుకొని ఆడనే ఉండుండ్రి మంచిగ
హలో
ఇంక
శ్రీ రవీణ
హలో
ఆ
ఇంక ఏంచేస్తానవ్ బలై ఏడుస్తానవ్ మొఖం పొద్దుగాల్నే
ఎందుకు
దీనికి సిగ్గులేదు ఇప్పుడు లేచంది ఇది అంటాంది మా అమ్మ
లేదు నేను లేశిన
నేను అన్న అదె ఎప్పుడో లేస్తదే ఇంట్ల పని అంతా చేసినంక మొత్తం కడుగుతది అని చెప్పా ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆడోల్లే లేరు ఇగ అదే చేయాల్నా లేచి అంటాం నిన్న వీడియో చూసుకుంట మస్తు పని చేస్తది ఇది అని అంటాంది ఇది నువ్వు మా ఇంట్లో గిన్నెలు అదే గిన్నెలు అంటా ఫ్రిడ్జ్ కడగమని అన్నది అప్పుడు అది గడిగిందే ఇ వర్గా మళ్ళా నువ్వు గడగనే గడగ కడుగుతావ కడగవ అని లోళ్లి పెట్టుకుంది అయితే నేను ఫ్రిజ్ కాడి కింద బడ్డవు అని నవ్వింది కానీ మంచిగా చేస్తుంది ఇది అని అంటారు అది ఎప్పుడు చూసిందో మరి
ఆ
పని మంచిగా చేస్తది అని అంటా
ఉ
బాగా పని చేస్తాంట మస్తు చేస్తుంది అని చెప్తున్నా మేము కూడా నిజంగానే చేతవుకదా
చెత్త గాని కానీ ఎంత చేసిన పేరుండదరా
ఇగ ఆడాళ్ళు చేయాల్సిన పని దానికి పేరుండదు మళ లెక్క ఉండదు ఆ పనికి ఆది ఏంది అంటే ఏదో డైలీ దినచరి అన్నట్టు
ఎగువకే
ఆ వచ్చింద అమ్మమ్మ
మా పెద్ద మావయ్య వల్ల పెద్ద కొడుకి ఏమంటానంటే
ఉమ్ వచ్చినట్టు కదు
తల్లి అన్నది కొడుకులకి సపోర్ట్ చేతదా బిడ్లకి సపోర్ట్ చేస్తాద అన్నావ్ డ మ్మ లేేటు బిడ్డలకు పెడతారా కొడుకులకు పెడతారా నోటిన ఉమ్ ఉమ్ ఈ చిన్నమ ఏం అంటంది రెండు ఒక్కటే కదా
ఆ ఆ
నేను అంటే మా అమ్మను లంజ అనద్దు ననన్ను మాటలు అలాంటివి రానే
ఎవరంట అంజను
అే డబ్బుల్ది నువ్వు రిపీట్ చేయక అవాడు
హ
బ్బులు డబ్బులు తీసుకోవయరు ఇద్దరు ఇద్దరు ఇద్దరు వా ఆడుకున్నారని మామనమను ఇక అమ్మన అమ్మమ్మని అనేసరికి నేను అమ్మా ఇట్లా అన వద్దు మా అమ్మని ఇట్లా అనకు మా అమ్మని ఇట్లా అనకు అని అన్నా అంటే నేన అన్న మా అమ్మకు అవసరం అసలు అప్పుడు ఏదో ఆయన కొంచెం డ్రింక్ డ్రింక్ చేస్తాడని ఆ బాండ్ పేపర్ మీద డబ్బు లేడ ఖర్చు చేస్తాడు అని మేము రా్రాసినాం అది తప్ప ఏంటయితే నేనన్న మా అమ్మ వేస్ట్ డ్యాష్ కింద బాండ్ ఎంటంది చిన్నపిల్లలు చిన్నపిిల్లలు కొండు మాటలు మాట్లాడకు అందరు అనేటోళ్ళ ఇర్రు అ అంట సరే మరి ఉం ానీలా
లగేత్తవా